స్కారం అస్తున్నారా అండీ
ఏముందండీ ఇప్పుడూ రాబోయె ఆషాఢ మాసం బోనాలుంటాయీ తర్వాత శ్రావణ మాసం పండగలకి ఎలాంటి ముందు జాగ్రత్తల్ తీసుకొవలీ ఏమేం కొనాలినేది ఆలోచిస్ స్తున్నానండీ
ఉమ్ అం మికూ ఎక్కువా ఏ పండగంటే ఇష్టమండీ
నాకూ ఎ క్కువగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అంటె చాలా ఇష్టమండి అన్ని పండుగలం టిష్టమే కాతె వరలక్ష్మి వ్రతం అంటే టంటే అది మనింట్లో మనం చేసుకునే పండగ అంటె అన్నీ ఇంట్లోనే యేసుకుంటం కాపోతే ఆ పండగేంటంటే అమ్మవారిని చక్కగా అలం కరించుకోని కావల్సిన నైవేద్యాలన్ని చేసుకొని ఆ అమ్మవారిని మంచిగ్ ముస్తాబు చేసి అంత డెకరేషన్ కేసుకుంటాను చక్కగా అమ్మవారికి చీర కట్టి నా దగ్గర అమ్మవారి ఫేసుంది అమ్మవారి ఫేస్ కి బిందె మీద బిందె పెట్టేసి ఇగ అమ్మవారి ఫేస్ ని కొబ్బరికాయ కట్టేసీ చక్కగా ఆ మ్ చీర కట్టేసీ అమ్మవారినీ అక్కడ ప్రతిష్టపన చేసేసి నైవేద్యాలన్ని ముందు పెట్టి ముత్తాయిదువులందరిని పిల్సి అందరికి తాంబూలాలు ఇచ్చి చాలా కన్నుల పండగ జరిగి దాన్ని చూడ్డానికి అందాంగా కనిపించే విధంగా ఆ ఇంటి ని అంత ముస్తాబు చేస్తాను అందుకే నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం మీకు ఏ పండగ అంటే ఎక్కువ ఇష్టం అండి
నాకు ఎక్కువ సంక్రాంత్రీ దీపావళి అంటే ఇష్టం అండి సంక్రాంతికి అందరు మంచిగా పొద్దున్న లేసి రెడీ అయ్యి ఉ కైట్లు తెచ్చుకని అందరు దాని కన్నాలు కొట్టుకొని ఎక్కించుకొని పొద్దునించి సాయంత్రం దాకా మంచిగ చిన్న నుంచి పెద్ద దాకా అందరు ఎంజాయ్ చేస్కుంటూ ఉంటారు అది అంటే నాకు చానా ఇష్టం మళ్ళీ భోజనం గూడా మన అన్ని పైనే తెచ్చుకొని అన్ని తింటా ఉంటాం అందరం కుటుంబం అందరం కాల్సి కైటెక్కించుకుంటా అవన్నీ అనుకుంట దీపావళికీ బాంబులు ఇవన్నీ కాలుస్తా ఉంట్రూ అదంటే ఇష్టం అది బోదునా మనం ముందు నుంచే స్టాట్ చేసాం దీపావళీ రేపు పండగ మన రోన్రోల్ ముందు నుంచె స్టాట్ జెత్తం చిన్న నుంచి పెద్ద దానికి గూడా ఏముండ ఈ రెండు అంటే నాకు చానా ఇష్టం అండి ఎక్కువ పండుగలు మీరు పండుగలకి ఎట్లాంటీ చేసారండి వంటకాలు
సంక్రాంతికీ సంక్రాంతి ఎలా జరుపుకుంటాం అంటే సంక్రాంతికి ముందు చాలా రకాల పిండి వంటకాలు చెస్కుంటావంట పండక్కి ఆ పండక్కి ఏంటంటే సకినాలూ అరిసెలూ లడ్డూలూ ఆ చెక్క గ్యారెలు కారం పూస గర్చాకాయలు ఇగ అంటే మనం ఉండే ప్రాంతాన్ని బట్టి అక్కడ ఏవేమి ఎక్కువా ఉంటాయో వారికేల అలాంటి పిండి వంటలు బాగా చేస్కుంటాం ఆ ముఖ్యంగా సంక్రాంతి పండుగ్కి అందురూ కొత్త బట్టలు కొనుక్కుంటామండి ఇంకా చిన్నపిల్లలందరు ఇట్లు మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అల్లందరికీ మేము భోగి పళ్ళు బోస్తాం బావుంటది భోగి పళ్ళు బోస్తాము మీరు అన్నట్టుగా మీమ్ గూడా కైట్లు బాగా ఎగిరిస్తామండి మేడపైకి ఎక్కి పెద్ద పెద్ద డెస్కు లు పెట్టుకొని డాన్సులు ఎస్కుంటూ కైట్లు మాత్రం ఫుల్ ఎగరేస్తాం అండి మేమైతే తే కైట్లు ఎగిరేస్తాం పైననే భోజనాలు పెట్టుకొని కుటుంబ సభ్యులందరం కలిసి కూచ్చొని తింటాం కానీ బాగా ఫుల్ అంటే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అండి చాలా చాలా సంతోషంగా ఉంటాం మేము కట్ల పండగ అంటే మాకు చాలా ఇష్టం సంక్రాంతి లో నచ్చే అంశాలు ఏంటంటే పిల్లకి భోగి పల్లు పోయినా పతంగిల్ ఎగిరేయడం పతంగిలు బాగా ఎగరేస్తాం అదొకటి ఆ మంచిగా కోడి మాంసాం తెచ్చుకుంటాం కనుమ రోజు మంచిగా ఒండుకొని తిం టాం గ్యారెలు జెస్తారు మా అమ్మొలు మిరప గ్యారెలు జెస్తారు వడలు జెస్తారు పిండి వంట కలన్నీ జెస్తారు మంచిగా కా పతంగులు ఎగరేస్కుంట అవన్నీ తింటాం ఆ మీరు దీపావళికి బాగా టపాసులు కలుస్తారా అండి
ఆ అవునండి చానా టపాసులు కలుస్తాం చిచ్చు బుడ్డు ఆటం బాంబ్ టైమ్ బాంబ్ అనుకుంటా ఇట్లాంటి ఉళ్ళిగడ్డ బాంబు మిచ్చి బాంబ్ లక్ష్మిీ బాంబ్ అనుకుంటా చెన్న చానా రకాల బాంబులు కలుస్తా ఉంటాం రాకెట్లు గూడా ఏస్తా ఉంటాం రాకెట్లు విజిల్ రాకెట్స్ అని చానా ఉంటై బాంబుల్లో చానా రకాలు ఉంటాయి ఆ అన్ని రకాలు కాలుస్తాం ఆరోజు ముందు రోజు నుంచి ఒక రోన్ రోల ముందు నుంచే స్టార్ట్ జెస్తాం మేము అట్లాంటిది అనేది మనకి మొత్తం ఎన్ని పండగలు ఉన్నాయండి
మనకి పండగలు ముఖ్యంగా మనం ఫస్ట్ మొదటిగా జరుపుకునే మన పండగ వినాయక్ చవితి అండి వినాయక చవితి అసలు చాలా బాగా జరుగుతదండి ప్రతి ఒక్క ప్రాంతంలో దేశం మొత్తం జరుపుకుంటది కదండి నవరాత్రులు అన్ని రోజులు పదకొండు రోజులు కొందరు తొమ్మిది రోజులు బాగా పూజలు చేసి నిమజ్జనం చేసి ఆ డముక్కుల తోటి చక్కగా నృత్యం చేసుకుంటూ బాగా జరుపు కుంటారు కదండి అన్ని చోట్ల బాగా జరుపుకునే పండుగ ఏంటంటే వినాయక చవితి వినాయక చవి తి దీపావళి అమ్మవారు నవరాత్రులు వినాయక చవితి జరుపుకున్నాక మనం ఏం చెప్పుకుంటాం దసరా నవరాత్రులు దసరా నవరాత్రుల పైగా కార్తీక మాసం నెల మొత్తం ఓన్లీ స్త్రీలకు సంబంధించింది స్త్రీలు ఉపవాసం ఉంటారు మాంసాహారం తినరు తర్వాతకి ఏంటిది సంక్రాంతి సంక్రాంతి అయిపో ఆహా దీపావళి వస్తుదండి కార్తీక మాసంలో దీపావళి అంటేనే లక్ష్మీదేవి పూజ మనకి లక్ష్మీ అమ్మవారు ఇంటికి రావాలని అందరు ఒక్కొక్క ప్రాంతాలు ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఏమో దీపావళి రోజు నోము చేసి కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు తెల్లారే నోము ఎత్తుకొని చాపల కూర తింటారు ఎందుకంటే చాపల్లో లక్ష్మీదేవి సర్పం ఉందని భావించి ముందు రోజు ఏంటంటే ఆ చక్కగా అమ్మవారికి సాయంకాలం సమయంలో లక్ష్మి విగ్రహాన్ని లక్ష్మీ పటాలను పెట్టేసి పూజిస్తారు మీకు ఉందా అండి కేదారేశ్వర వ్రతం ఉందా అండి దీపావళికి
ఆ ఉన్నదిగా అండి అందరికి ఉంటది కదా అది మ్మ్ మ్మ్ మీరు వినాయక్ చవితి ఎన్ని రోజులు ఉంచుతారండి మొదటి రోజు నుంచి తొమ్మిదో రోజులు దాని గురించి వివరంగా చెప్పగలరా అంటే మొదటి రోజు నుంచి ఏం చేస్తారు తొమ్మిది రోజుల వరకు ఏం చేస్తారు అనేది
వినాయక చవితి మొదటి రోజు మాత్రం దేవుడి వి దేవుడు బొమ్మ తీసుకొచ్చి పూజ చేయడానికి చాలా సమయం తీసుకుంటుందండి ఆ రోజు మొత్తం దేవుడికి బుక్ ఉంటదంట ఆ బుక్ లోదంతా వినాయక చవితి ముఖ్యంగా స్త్రీలు చేయరండి అది మగవారు మాత్రమే చేస్తారు అండి స్త్రీలు చేయ ఇంట్లో మగవారు ఉన్నప్పుడు మగవారు చేస్తే చాలా మంచిది ఆ రోజు బొజ్జ వినాయకుడికి ఉండ్రాలు, సేవియా, అన్నము ఆ కూరగాయలు, పిండి వంటలు అన్ని రకాలు మనకి ఎంత తోచితే అన్ని రకాల పిండి వంటలు చెసేసి మొదట్ రోజే అవన్నీ పిండి వంటలు పెట్టేసి పూజ చేస్తాం ముఖ్యంగా పత్రులు ఇరవై ఒక్క రకాల పత్రులు సమర్పిస్తాం దేవుడికి చక్కగా అలానే చదువుకునే పిల్లలు మనందరి ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి ఆ బుక్ లని దేవుడు ముందు పెట్టేసి శ్రీ శ్రీ అని రాస్తాం అలా అంత పూజ అంతా అయిప్ బుక్ లు దేవుడి ముందు పెట్టి హారతిచ్చాక నైవేద్యం సమర్పించాక అప్పుడు మనం భోజనం చేసరికి రెండు, మూడు అయిద్ది తృప్తిగా భోజనం చేస్తాం ఆ విధంగా మన ఇంట్లో వీలును బట్టి నేను మాత్రం ఐదు రోజులు ఉంచుతానండి ఖచ్చితంగా ఐదు రోజులు చక్కగా ఉదయం, సాయంత్రం పూజ చేస్తాను ఇంట్లో తోచిన నైవేద్యం పెడతాము అ ఇగా ఆ నవరాత్రులు ఉన్నన్ని రోజులు ఇంట్లో మాంసాహారం తీసుకురామండి ఇంట్లో వినాయకుడిని మళ్ళ మేమ్ పెద్ద వినాయకుడి దగ్గర ఇచ్చినా సరే మాంసాహారం, ముట్టుకోమండి. ఇక, నిమజ్జనామ్ మాత్రం, సూపర్, జరిగిదండి చాలా, చాలా, బాగా, జరిగింది. కానీ, దేవుడు, వెళ్ళిపోయేటప్పుడు, చాలా, బాధ అనిపించిందండి. వినాయకచవితి, చాలా బాగా జరుపుకుంటాం. అలాగే, దసరా, నవరాత్రులు, గుడా అంతే, జరుపుకుంటామ్, అండి, దసరా, నా, అమ్మవారు, ఇగ, అసలు, దసరారోజు, అయితే, విజయదశమి, రోజు, అయితే, ఇ యటలుకోస్తారండి. మా అమ్మ మమోళ్ళు, ఊరిలో మా అమ్మ వాళ్ళ ఉళ్ళో తెలంగాణ, మాది, అసల, యటలతోటే చేస్తారండి. కార్ల, ముందు, ఇంట్లో, గుమ్మకాయ గుమ్మడికాయలు, కొడతారు. దిష్టితీసేసి, యటలుకోస్తారు. ఇక, ఇగ అన్నిఉంటాయండి. అన్ని రకాలు, ఉంటాయి. దసరా, నవరాత్ తుల్లు, ఆనవరాత్రి, అన్ని, రోజులు, పూజలు, చేస్తా, అమ్మ వారికి, ఆ, తొమ్మిది, రోజులు, అయిపోయాక, ఈ యటలతోటి, విజయదశమి, రోజు, యటలు కోసి చేస్తాం, ఆ నవరాత్రులు అమ్మవారి పూజే కాదు, ప్రతిరోజు, అమావాస్య, మోదులుకొని, కమ్మ, బతుకమ్మ, బాగా, ఆడతారండి, అమ్మవారు, స్టేజీ, మీద, ఉంటది. అమ్మవారి, ముందు, బతుకమ్మ, ఆడతాము మొదటి, ఈ రోజు ఫస్ట్ బతుకమ్మ, రోజు అమావాస్య, ఆరోజు, ఏంటంటే, పెద్దలకి, పిండతరప్ పునాలు, పెడతారు. పెద్దోలకు, బియ్యం, ఇస్తారు. పెద్దలకు, బియ్యం, అంటే, అయ్యగారికి, బియ్యం, ఇచ్చేసి, వచ్చి, మంచిగా, ఇంట్లో, నానవెజ్, వండుకొని, ఆ, అన్నం, తినేసి, దాని, అందుకే, ఎంగి, ఎంగిలి పూల బత్కామ్మ, అంటారంటే, మంచిగా అన్నంతిని, బతుకమ్మలు, పెంచుకుంటారు, కాబట్టి యెంగిలి పూల బతుకమ్మ, ఇలా దసరా, నవరత్రిలా, జరిగిపోతే, వీరు, అన్నట్టగే, దీపావళి, కూడా, అలానే, ఘనంగా, జరుపుకుంట, ఉంట, టపాసులతోటి, లక్ష్మీ పూజతోటి, చాలా బాగా జరుకుంటాం. సంక్రాంతి, కూడా, అంతేనండి, ఇంకా, మీరు, ఉగాది, జరుప్, కుంటారండి. ఉగాదికి, ఏమేమ్, చేస్తారండి. ఉగాది శ్రీరామనవమి,
ఉగాది, జరుపుకుంటా, మన, ఉగాదే రోజు పొద్దున్నే లేషి, అంటే, ముందురోజు, మనం, ఉగాది, పచ్చడి, చేయినికి, సామాగ్రి, ఉంటది, కదండి, మనం, ముందు, రోజే, తెచ్చి, ఇంట్లో, పెట్టుకుంటాం. ఉగాది, పచ్చడి, ఉగాది, పువ్, అన్ని ఉంటది. ఆ పువ్వు, తెచ్చుకొని, ఇంట్లో, మమ్మీ, వాళ్ళందరు, ఉగాది, పచ్చడి, చేస్తారు, మేమ్, పూజ చేసి, మంచిగా, పొద్దున్నే, లేేసి, స్నానం, చేశి, కొత్త, బట్టలేసుకొని, అన్, పూజ, చేశి, ఇంట్లో, మమ్మీ, ఉగాది, పచ్చడి, చేశి, అందరికి, పెడతారు. వినాయకచవితికి, మాల, వేసుకుంటారు. కానీ, మాలలో, ఏమేమి, నిష్టంగా, ఉండాలంట్రే, కొన్ని, ఉంటాయి. కదా, కొన్ని
అవునండి, నాకు, కరెక్ట్, అంటే, తెలిదండి వినాయకుడు, మాలా, మీకు మీరు, వేసుకుంటారండి. వినాయకుడు, మాలా
ఆ, వినాయకుడిమాల, వేసుకుంటామ్, గాండి, వేసుకున్నా, ఒకసారి, వినాయకుడిమాల ఆల్రెడీ నేను,
అలా, ఎన్ని, రోజులు, ధరించాలండి.
వినాయకుని, మాల, మనం, మొదటిరోజు, ధరిస్తాం. మనం, అంటే వినాయక్ విగ్రహం, స్టేజ్, మీదా, పెట్టింనా తర్వాతే మనం, ముందురోజు, గుడికెళ్లి, ఆ, మాల, తీసుకొని, మనం, ముందురోజు, మాల తీసుకుని, వాళ్ళు, డ్రెస్ తీసుకోవాలి. దానికి, వైట్ అండ్ వైట్ డ్రెస్, ఉంటది. కండువ, ఆరంజ్, లో, ఉంటది. అది, తీసుకొని, మనం, గుడికెళ్ళి, అక్కడ, అయ్యగారి, దగ్గర, మనం, తీసుకుని, మెడ్ల వేపించుకోవాలి. మాల అనేది ఏపించుకున్న తర్వాత మనం వినాయకుడి దగ్గరకు వచ్చి అయ్యగారు వచ్చి పూజ చేస్తంటాడు మనం పూజ అయిపోయిదాక అడనే ఉండాల వినాయకుడు మాల వేసుకున్న పు మనం ఎటు వెళ్ళగూడదు విగ్రహం దగ్గరే ఉండాల అట్లానే మనం ఎట్లాంటి బూతులు ఇట్లాంటి ఏం మాట్లాడకూడదు మనం మాలధరించినప్పుడు చాన నిష్టగా జేయాల వినాయకుడు మాలేసుకున్నప్పుడు చెప్పులు మనం ధరించకూడదు ఇట్లాంటి ఏం ధరించకూడదు
చాలా బాగా చెప్పారండి ఇలాంటి నియమాలన్నీ పాటించాలన్నమాట వినాయకుడు మాల ఓకే స్త్రీలు వేసుకోచ్చు పురుషులు వేసుకోవచ్చు అండి వినాయక
ఆ ఎవరైనా వేసుకోవచ్చండి ఇది స్త్రీలైన వేసుకోవచ్చు పురుషులైన వేసుకోవచ్చు మళ్ళీ మనం పొద్దున్నే మనం నేల మీద వనుకోకు అంటే బెడ్ మీద వనుకోకుండా నేల మీద సాఫే సుకొని మనం వడుకోవాలి మనం ఓన్లీ అల్పాహారం ఇవ్వే తినాలి ఓన్లీ పాలు ఇవి మాత్రమే తినాలి మనం ఇప్పుడు ఎవరికైనా ఇంటిబిక్షకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత పెడితే అంత తినాలే మనం కాదనకూడదు. అట్లాంటిది ఏమి మనం వాళ్ళు ఎంత పెడితే అంత తినాలి. మనం సరే అండి ధన్యవాదాలు నాకు ఇట్లాంటి ఉ ఉ ఇంత సమాచారం అందించినందుకు
కృతజ్ఞతలు అండి నేను కూడా చాలా తెలుసుకున్నానండి ధన్యవాదాలు అండి